హాయ్ అండి బాగున్నారా
వినిపిస్తుందండి హలో మల్టిపుల్ పర్సన్స్ మాట్లా
అవునా ఆగండి కొంచెం పక్క కొస్స నేను
హలో ఇప్పుడు వినిపిస్తుందా
హలో
హలో
హ చెప్పండి ఇప్పుడు ఓకే
ఆ ఆ చెప్పండి ఏం చేస్తున్నారు
ఏమి లేదండి ఇప్పుడే పని అయిపోయింది
అవునా తిన్నారా
లేదండి తినాలి ఇంకా
ఏం చేస్తున్నారు చాలా ఉక్కు పొస్తుంది కదా ఇంకా ఎండాకాలమే రాలేదు అసలు
ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయి
స్టార్ట్ అయింది కాని ఇప్పుడు మనం ఏ నెలలో ఉన్నామండి మార్చిలోనే ఉండాం మార్చి లోనే ఇంత ఎండలు కొడితే ఇంకా ఏప్రిల్ మే లో ఎలా ఉండాలి ఇంట్లో నుండి బయటికి వెళ్తే అసలు కాళ్లు బయట పెట్టగలమా
అది కరెక్టే కానీ ఇప్పుడు ఆల్రెడీ మార్చ్ వచ్చె సింది ఇప్పుడు మీరు మీకు తెలుస్తున్నాయా ఇప్పుడు ఏది
ఏంటి
ఎండకాలం హలో వినిపిస్తుందా అండి హలో ఇప్పుడు ఏ కాలం అయినాప్పుడు తీ
ఇప్పుడు అసలు ఏ కాలం అంటే ఎండాకాలంలో వర్షాలు వస్తున్నాయి వర్షాకాలంలో ఎండలు కొడుతున్నాయి చలికాలంలో ఆ వర్షాలు వస్తున్నాయి ఏ కాలం అని చెప్పగలం చెప్పండి మీరు
అది కూడా కరెక్టేగాని ఈ కాలాలు అనేటివి ముందు అయితున్నాయి హే
నువ్వు అసలు నాకు వినిపించడం లేదు
సారీ సారీ ఇప్పుడు కాలాలు అనేటివి ఉన్నాయి కదండి అవి ముందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు చలికాలం స్టార్ట్ కాకముందు చలికాలం ఇప్పుడు ఎండాకాలం ఇంకా అంటే రాకముందు ఇప్పుడు ముందే వస్తున్నాయి అన్నట్టు వాటికి కరెక్ట్ టైం మే అంటే ఎండాకాలం అంటే మే లోనే కొట్టాలి అట్లా ఉండదండి ముందు వస్తున్నాయి మీరు స్టార్టింగ్ లోనే అంటున్నారు ఇంకా ఎండాకాలం రాలేదు అని
అంటే మనకు ఇప్పుడు శివరాత్రి వస్తే శివ శివ అనుకుంట చలిపోతది అంటున్నారు కదా ఆ శివరాత్రికే ఎండలు మండిపోతు న్నాయి అంటున్నా ముందే వచ్చేశాయి
అవునండి నేను కూడా చెప్పేది అదే ముందు వస్తున్నాయ అని
హా అవును మీ సైడ్ ఎలా ఉన్నాయి మరి ఎండలు
ఎండలు చాలా ఉన్నాయండి ఇప్పుడే బయటికి ఏళ్ళలేని పరిస్థితి నేను నిన్న మార్కెట్కి కెళ్ళిన అయితే అక్కడ ఒక రెండు మూడు జ్యూసులు దాగినండి
అవునా మరి మాకొక్కటి కూడా తీసుకురాలేదు
మీరు ఎక్కడ ఉంటారు నాకెలా తెలుసండి
జోక్ చేశారండి మీరు నవ్వాలని
థ్యాంక్ యూ అండి
మా సైడ్ అయితే ఇవాళ ఏందో మతం మబ్బు మబ్బు ఉండది వర్షం వస్తుదేమో అనుకున్నాం వర్షం ర్షాలు అని ఇచ్చాండు అప్పుడు టీవీలో సో అందుకే అలా అయితుంది అంతా
తెలుసా అండి మొన్న ఏం జరిగిందంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు చి సారీ ఎండాకాలం స్టార్ట్ అయ్యే ముందు అదే అండి ఎండాకాలం స్టార్ట్ అయ్యే ముందు మొన్న వర్షం పడ్డదండి తులకరి జల్లులు కావచ్చు
ఇప్పుడు పడాయండి అవి మేల్ మే ఎండింగ్ ఆరు జూన్ ఫస్ట్ వీక్ లో పడతాయి
అది కరెక్టే కానీ నేను ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ నేను గమనిస్తూ ఉంటా ఏంటండి ఎండాకాలం స్టార్ట్ అయితుంది అనక వన్ డే అయినా సరే వర్షం పడుతదండి
లేదండి అవి వేస్ట్ వర్షాలు అంటారు దాన్ని అవి మంచి కాదు అన్నట్
ఏము మళ్ళీ మరి
అంటే వాటిలో తడవద్దు అంటారు అవి మంచివి కాదు వర్షాకాలంలో వచ్చే వర్షాలే మంచివి
ఆహానే మంచి చెడ్డ అంటలేదు కాని అవి వచ్చి వస్తాయి ఎండాకాలం స్టార్ట్ అయ్యే ముందు అన్
వస్తతాయి బట్ట వదంట్లో తడువద్దు
ఓకే అండి ఓకే ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఎంత ఉందంట మీ వైపు
మాకు ఇప్పుడు ఫార్టీ డిగ్రీస్ వచ్చేసిందండి అప్పుడే ఇది ఏంది మే రాకముందే ఆ ఇక సమ్మర్ హాలిడేస్ ఎండలు బాగా ఉన్నాయని చెప్పేసి ఏం చేస్ ఒంటి పూట బడులు అంటే హాఫ్ డే స్కూల్స్ పెట్టారు ఎప్పుడు అంటే ఇక మండే నుండి స్టార్ట్ అయిపో పోతె అప్ డేస్కుల్స్
ఆహ మీది నార్త్ తెలంగాణ న వెస్ట్ అండి
ఏమో అండి
అంటే ఇప్పుడు ఫార్టీ అనేది ఇప్పుడు ఎక్కడ లేదండి నేను నిన్ననే న్యూ నేను ఎవ్రీడే న్యూస్ పేపర్ చదువుతా అయితే థర్టీ ఎయిట్ డిగ్రీస్ అనేది హైయెస్ట్ అంటే
ఆ థర్టీ ఎయిట్ కని ఒక రోజు పెరుగుతది ఒక రోజు తగ్గుతది కదా కదా అందుకే సో ఈ రోజు ఫార్టీ అయింది మా సైడ్ బాగా ఉన్నాయి ఎండలు బయటికే రాలేదు ఈ రోజు బయట డికి రాలేకపోయినాం అసలు ఏసీలె ఎసుకొనిలోపలనే కూర్చొని ఉన్నాం
హ్మ హ్మ మీకు సమ్మర్ అంటే ఇష్టమా అండి లే కపోతే ఏ కాలంఇష్టం
ఇష్టం అండి ఎందుకంటే మనకు ఇష్టమైన మామిడి పండ్లు వాటర్ మిలన్ అవి తాడు ముంజలు అంటారు తెలుసా
ఆ తెలుసండి మేము తాటిముంజలు అనము మా వైప్ తాటికాయలు అంటాం
లేదు తాడుముంజలే అంటారు
ఏమో అండి మరి మా వైపు తాటికాయలు అంటేనే మాకు తెలుసు
ఆ అవి దొరుకుతాయి ఇంకా నాకు చాలా ఇష్టం అండ్. నా బ బర్త్డే కూడా సమ్మర్‌ అంటెఇష్టం అయితే వర్షకాలం అయితే అసలు నచ్చదు, ఇంట్లోండి బయటికి వెళ్ళబుద్ది కాదు ఆ వర్ష వర్షాలుఅంత నచ్చవు ఎందుకంటే మా ఇల్లు కొంచెం కార్తది అంత కంఫర్ట్ అనిపించదు ఈ చలి కాల కాలంలో కూడా బాగా చదరలు కావాలి మా ఇంట్లో అన్ని చదరలు ఉండవు,
ఏంటిదండి ఎమోకారుతరు అంటున్నది అర్థం కాలేదు,
మా ఇల్లు
ప్లీజ్ కొంచెం మీరు నవ్వకండి ఎక్స్క్యూజ్ మీ
ఇక్కడ మాఇంటి పక్కన చిన్న పిల్లలు జోకులు చేస్తున్నారు, అందుకే నవ్వా ఆపుకోలేకపోతు
ఓకే అండి మీకు మీకు ఎండాకాలం అంటే ఎందుకంతఇష్టం
అవును మీకు చెప్పలేదు మీకే కాలం అంటే ఇష్టం నాకైతే అసలు సమ్మరు తప్ప, ఆరెండుఅసలు ఇష్టంఉండవు. వర్షాకాలం అయితె ఇంకా ఇష్టం ఉండదు అసలు ఆ పురుగులత్తయిఅన్ని
ఓకే ఓకే ఓకే ఇప్పుడు మీకు ఎండాకాలం అంటే ఇష్ తెంఅని అన్నారు కది నాకు చలికాలం అంటే ఇష్టం అండి,
ఎందుకండి ఎనీ స్పెసిఫిక్ రీజన్
ఇప్పుడు ఎండాకాలం వస్తే మీరు బయటికి వెళ్తారా అండి అస
మంచిగా చల్ల కూలర్లు ఏసీ వేసుకొని పడుకోవచ్చు, కదా అండి బయటికి ఎవరు
ఎందుకు పడుకుంటావండి మీకు బాధ్యత లేదా అండి అట్లా కాదు నేను చెప్పేది ఇప్పుడు మనం బ ఎండకి బయటకి వెళ్ మా వర్షానికి బయటికి వెళ్తామా అదే చలికాలం అయితే ఏం చక్క ఏ పనులైనా చేసుకోవచ్చు. అండి
లేదండి ఆ చలికి ఇట్లా గడ్డలు కట్టిపోతామండి మా ఊరు లో అయితే అంత పొగ మంచి పడుతుంది, అసలు ఏం కనిపించదు ఫుల్ యాక్సిడెంట్స్ దాని వల్ల పొద్దున వెళ్ళే వాళ్ళకి బస్సులో వాళ్ళకి లేదు సిటీనే బట్ ఇటు బాగా అట్లా ఊటీ లెక్క అయిపోయిందిసలు ఇటు కూడా మొన్న అయితే మొత్తం ఫుల్ మంచు ఆ రోజు మొత్తం స్టేటస్ ట్లుస్నాప్, లు స్టోరీలు మొత్తం
అవునా కది మనాకైతే చలికాలం ఇష్టం అండి అప్పుడు ఏదైనా కంఫర్ట్ అనేది కంఫర్ట్ అయి ఎందుకంటే మీరు ఏం చెప్పారు నాకు తెలియదు, కానీ నా బర్త్డే అయితే మన వింటర్ తర్లోనేనండి అందుకే
నేను కూడా అదే చెప్పాను కదండి ఎటు విన్నారు మీరు,
ఏం చెప్పారండి,
నా బర్త్డే సమ్మర్ లోసో నాకు అట్లా సమ్మర్ అంటే ఇష్టం అని చెప్పాను నేను
అవునాన్నా నాకు వెంటర్ అంటే ఇష్టం అండి మీరు చెప్పారని కాదు కాని నాకు, అట్లానే
నేను చెప్పినానే మీరు చెప్పారు నాకు అర్థం అవుతుంది.
లేదండి లేదు మీరు స్వెటర్స్ కొన్నారా,
ఆ కొనుకున్నా నాకు ఫుల్ ఉన్నాయి. అండి పాతాయి అయినా కూడా మా ఇంట్లో లద్దు అంటారు, నాకేమ అ వేసుకోబుద్ది కాదు కొత్తయి ఉంటేది నాకు ఎసుకోబుద్ది అయిది. సో మున్ననే ఆర్డర్ పెట్టుకున్నా ఒక రెండు మంచి
రెండా
అవును అదొకటి ఇదికటి వేసుకోవచ్చు కదా అని చెప్పేసి బయటికి వెళ్తే కొంచెం మంచిగా కనిపించాలి కదా
ఆహ మీకు ఎక్కువ బాబా లేదండి నాకుది చిన్నప్పట్టి స్వెటర్ ఇప్పటికిీ వాడుతున్నాను అది ఇప్పటికీ కూడా బిగుసు పట్టిపోయింది, నేను అది నాకు మాయాక్సిమం అంటే నేను ఇంటర్ లో ఉన్నప్పుడు కొన్నానేమో, ో
నేను లింక్స్ పంపిస్తానండి ఒకసారి చూడండి కొనుక్కోండి చాలా లో ప్రైజ్ అసలు మంచివి వస్తాయి
నాకు ప్రైజ్ తోటి అట్లా ఏం లేదండి ఎంతమనీ అయినా పెట్టగలను కానీ నాకు ఉండంగా ఎందుకు ఇంకోటి అని వేస్ట్ చేయడం అట్లా నాకు ఇష్టం ఉండదండి అదే ఇప్పుడు ఓకే మీరు చెప్పిన టు నన్న మీరు చెప్పిన పంపిన లింక్స్ లో కొంటాను కానీ ఇది నేను పేదవాళ్ళకి పంచి అప్పుడు కొంటానండి ఒకటి ఉండగా ఇంకోటి నాకు నచ్చదండి అట్లా
ఓకే అండి పంచండి దాని తర్వాత మీరు కొనుక్కోండి మరి రెండు
ఆ ఓకే అండి షూర్ గ
ఆ ఇంకేంది మడి అండి
ఉ నాకు వర్షాకాలంలో మిర్చి బజ్జి తినడం అంటే చాలా ఇష్టం అండి
ఇష్టం కాని అవి హెల్తీ ఫుడ్ కాదు కదండి సో నేను అవాయిడ్ చేస్తాను అవి బయట ఫుడ్స్
అయ్యో హెల్తీ ఫుడ్ కాదు కాని మనం ఎంజాయ్ కూడా చేయాలి కదండి
ఎంజాయ్ చెయ్యాలి కాని అవి అసలు ఎట్లా చేస్తరు స్తార నూనె అవన్నీ ఇంట్లో చేసుకోని తినాలి
నేను అనేది కూడా ఇంట్లోనే అండి బయట అని చెప్
కానీ ఇంట్లో ఎప్పటికి అమ్మ నేను చెయ్యాలా అంత ప్రాసస్ ఎవరుచేస్తారని ఇప్పుడు ఇన్స్టాంట్గా కొనుక్కుంటున్నారు కదా అన్ని
ఆహా కాని మేము ఇంట్లోనే చేసుకుంటాం అండి హోమ్లీ ఫుడే ప్రిఫర్ చేస్తాం ఎక్కువ
ఉ అలా అయితే గుడ్ అండి
మీరు
మేమ్ అసలు తేనేదేము నేను ఫ్రూట్స్ ఎక్కువ తింటాను నాకు జ్యూస్లు జ్యూస్లు ఫ్రూట్స్ ఎక్కువ తింటాను నేను
తరిగింది వర్షాకాలంలో అండి జ్యూసులు వర్షాకాలంలో ఎక్కువ తాగరు
నేను సమ్మర్ గురించండి చెప్పేది
హ కానీ నేను జూ ఇద మన
తిన బుద్ధి అయితది గాని తిన అద్దు వర్షాకాలం లొ అవి ఆయిల్ ఫుడ్ ఫుడ్సు జంక్ ఫుడ్సు హెల్త్ కి మంచిది కాదు
అలాంటి ఎన్నో న్యూస్ లు వింటూ ఉంటాములేండి
పాటించాలి వింటూ ఉండడం కాదు
అది కూడా కరెక్టే గాని నేను ఎలా పాటిస్తానంటే బయట కొనకుండా అదే అదే రుచిని అదే టేస్ట్ ని నేను ఇంట్లో చేసుకుంటానండి
అవునా గుడ్ అండి ఇంకోసారి చేసినప్పుడు పంపీయండి
అవునండి ఓకే అండి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఆకాశం మబ్బుగా ఉందా మీకు
అవును వర్షం వచ్చేలా ఉంది కానీ చుక్కలు కనిపిస్తున్నాయి మరి పడదేమో మేబి
ఆ మీరేమన్నారు ఫార్టీ డిగ్రీస్ అన్నారు కదండి
అది మధ్యాహ్నం కదాండి ఇప్పుడు రాత్రి కాలేదా ఇప్పుడు మళ్ళా మబ్బులు వచ్చినయి వర్షం బడేటట్టు
అవునా మాకు అలా ఏం లేదండి చల్లటి గాలులు వీస్తున్నాయి మా ఇప్పుడు ఈ టైం లో పిల్లలందరూ కలిసి బయట ఆడుకుంటూ సై కు స్ూ ప్ర
మీరు మరీ జోకులు చేస్తున్నారండి ఈసారి ఎప్పుడు అండి బయట వెళ్తారు పిల్లలు ఫోన్లు పట్టుకొని ఉంటున్నారు
మావైపు అట్ల ఉండదండి మాది స్వచ్ఛమైన పల్లెటూరు మావైపు అట్ల ఉండదు పిల్లలు ట్యూషన్ కుి వెళ్ళి హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నారు లేదా బయట ఇంకా ఆడుకోవడమే
అవునా లేదింగ స్వెటర్ల గురించి ఏం తెలువదు ఎట్లా హా హా ఓకే అండి నాకు కొంచెం పని ఉంది తర్వాత చేసా బాయ్ అండి
ఓకే అండి బాయ్